హలో
ఆ ఏం చేస్తున్నారాండి తిన్నారా
ఆ తిన్నాం అండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు అండి
ఏం వంట చేసారు అవునా వన్ ేం చేశారంండి
దొండకాయ
అవును మీరే చేసారా
హూ మ్ నేనే చేశానండి మీరు
నేను కోడుగుడ్ల చారు చేసానండి.
ఊ మీరు చేసుకుంటారంండి కోడుగుడ్ల చారు అట్ల
హమ్ చేసుకుంటామండి మేము కూడా
ఉదయం టిఫిన్ వ జరా ఏం తిన్నారు
మేం ఉప్మా చేశారండి
ఉప్మా చేశారా మీరు ఈ మధ్యలో ఎక్కడికన్న వెళ్ళారా అండి
ఏంటండి
చూడ్డానికి ఏమన్నా ప్రదేశాలు చూడ్డానికి కెల్లారా
బెంగళూరు వెళ్ళాం అండి
బెంగళూరు అ అంటే చూడ్డానికి వెళ్ళలేదు
హమ్ నాలుగు పని మీద వచ్చి ఏదైనా ఇక్కడ దగ్గర్లో ఉన్న చూసకుందాం
అవునా మీరు ఈ ప ఇప్పుడు ఆ ఉంటది మీకు ఏ కాలం అంటె ఇష్టంమండి వర్షాకాలం ఎండకాలం చ కాలాల్లో ఏ కాలం అంటే ఇష్టం ఉంటది మీకు.
నాకు ఎక్కువ వర్షాకాలం అంటే చలికాలం అంటే ఇష్టమండి
చలికాలం వర్షాకాలం అంటే ఇష్టం అండి ఎందుకండి వర్షా కా కాలంలో అందరుూ నచ్చదు మీరేమో వర్షాకాలం అని అంటే ఇష్టం అంటారు చాలా మంది వరకు వర్షాకాలం అంటే నచ్చదు అని అంట అంటారు కద
హమ్ ఏమో అండి నాకు అదంటే నే ఇష్టం మరి
హమ్
వర్షం ప్పుడు మట్టి వాసన ఆ ఉంటాయిమ
ఆ మీకుఉమ్మడి కుటుంబం అంటే అ
అదే
మా లేకుడెచ్చ మా
ఉమ్మడి కుటుంబం వంటేనే ఇష్టమండి నాకు
ఆ
చక్క కందరుక సంటే
ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం అవునండి చాలా మంది ఉమ్మడి కుటుంబం అంటేనే ది ఇష్టం ఇష్టం ఉంటది ఎందుకంటే అందరు కలిసి ఉంటారు ఏ ఏ సమస్య సలోచనా అందరు మంచిగా చూసుకుంటా ఉంటారు అన్ని చేసుకుంటా
నా ఊ నా
రండి
ఎ
మీకు ఏ పువలు అంటే ఇష్టం అండి
మాకు మల్లె పూల్లేస్
అంటి ఇష్టమండి వాసన బాగా వస్తాయి కదాండి మీ పక్కన అరుస్తున్నారాండి వాళ్ళ మాట వి పిస్తుంది నాకు ఎక్కువ
ఆ వాళ పక్కన్నారండి ఇవ ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ ఉంటున్నాయి. చ
అవునండి ఇప్పు ఈ రోజుల మఈ మీ ఈ అనుకోవడమే జరుంది పోతుంది ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ ఉంటున్నాయి అంటే ఎప్పుడైనా కూడా అన్ని చిన్న కుటంపా ఉంటున్నారు ఇప్పుడు ఇంకా పిల్లలయితే త ఒకలని హజ నువున్నా ఆర్థిక పరిస్థిత
అంటే వాళ్ళ చదువురికి ఎడ్యుకేషన్కి వెళ్తున్నా కానీ
ఆ రాను రాను ఖర్చులకు ఇవన్నీ ధరలకు ప్పువ అందరు ఏమనుకుంటన్నారు ఒక్కళ్రు ఉంటే చాలుా వి పలుగాని ఒరిని బాగా పోషిస్తే చాలు
ఉ
ఆ ఇలండి ఎందుకంటే ఒకళ్లను చు కోడమే కష్టమదు వస్తుంది కదా ఈ రోజులలా
మ్
అలా చాలా మంది బాగా బాధ పడుతున్నాను
చాలా డబ్బులు అవుతున్నాయి ఇప్పుడు అక్కడు చదువగానే
అవునండి ఒ ఒక పిల్లిగాని బయటికి పంపాలంటే ఆరు నెలలకి అరై నలభై వేలు అడుగు న్నారు ఈ సామాజ విజ్యంలో ఎలా వర్తగలుగుతాండి మనం మళ్ళీ అ అన్ని ధరలు పెంచుతున్నారు కదా ప్రతి దానికి
మ్
ఆ ఏ పెట్రోల్ ధర పెంచుతున్నారు అర్ధం కాలేదండి
అందుకనే అలా ఖర్చు ఎవరు వాళ్ళు వాళ్ళైపోయారు
అవునండి ఎవరు బాధలు మలి మీకు ఏ చెట్లు అంటే ఇష్టం అండి మర్రి చెట్ట ఇలా అంతే కదా ఏ చెట్టు అంటే ఇష్టం ఉంటది అండి మీకి
నాకు మామిడికాయ చెట్టు అంటే ఇష్టం
ఎందుకు మామిడికాయలు తినడానికా
మ్
మర్రి చెట్టు బాగా దండి మరి చెట్టుగా మంచిగా అనిపిస్తుంది లేదండి నాకు పెద్దగా మంచి ఊడలు ఉంటాయి ఎం ద నీడగా ఉంటది తెలుసా అండి దాని కింద పడుకుని కూర్ కూర్చొని ఉంటే జాలీగా ఎండ కొట్టినది తెలవదు వాన కొట్టిన తెలవదు చలిబెట్టినది తెలద అంత మంచి మంచిగుంటది ఆ చెట్టు కింద అంటే పెద్ద గుబురుగా మంచిగా ఉంటది అన్నమాట ఉ చాలా బాగా అను
చల్లగా ఎండాకాలంలో కూడా చల్లగుంది నిద్ద చెట్
ఆ చేతికి ని నాంటు లేనా చెట్టు కింద మనం ఉంటే ఎండగొట్టిన తెలివదు, నీడ కొట్టిన తెలదు, వర్షం బడ్డ తెలవదు, మంచిగా ప్రశాంతంగా ఉంటదాని ఆడొక్క మంచం వేసుకొని పడుకుంటే సాలు పొద్దున్ దాంక తెల్లందాక అలవాటు అనిపిస్
ఊమ్
మీకు ఇష్టమైన వంటకం ఏంటిదండి మీరు ఏది బాగా తింటారు చికెనేనా మీరు ఏదన్నా ప్రదేశాలకు వెళ్ళారా చూడడానికి
ఎస్ అండి కొండవీడు ఎళ్ళాం అప్పుడు మేం అదే ట్రైబల్స్
అక్కడ ఏమున్ ట దాండి
అదే రోడ్లు ఉంటాయి చూడడానికి బాగుం
రో రోడ్ల్ లేనా
ఓకే హుమ్ మా వే
రోడ్
అయినా పర్వతం పైన ఆ రోజం పైనే రోడ్లు ఉంటాయి మనం పైకి వెళ్ళడానికి
ఊమ్ అంటే అది చూడడానికి కీ
చూడ్డానికి ఏలేమా
ఆ అక్కడ చూడ్డానికి ఏం ఉంటది అని అడుగుతున్నానండి నాకు తెలియదు నేను ఎప్పుడు వెళ్ళలేదు
అంటే వ్యూ అనేది బావుండిద్ది పైన ఏమో అవి కవులువి ఇల్లు అవి ఉంటాయి పైన
ఆహా కవులది ఉంటదా అండి అక్కడ కవులది ఉంటదా
ఊ అవి ఉంటాయి గృహలు అవి ఉంటాయి పైన పర్వత
ఊహూ
అంతే అండి మా కంటే
పర్వత అవివి ఉంటాయండి ఒకసారి మేము ఇక్కడికి వెళ్ళామండి ఈ సిన్మా ఉంటదిచూడండి మంగళ తిన్నా మంగళ సినిమా షూటింగ్ చేసింది అది ఎక్కనో పేరే మొదలదు కద అండి
థమ్సప్ ఎయ్
అక్కడికి వెళ్ళాము అక్కడ అక్కడికి ఏము ఆ ఆ అక్కడ వాతావరణం చూసి మొత్తం అడవేనండి అక్కడ మనుషులు అనే వాళ్ళు ఎవరు ఉండరు అంతా అడవే ప్రాంతమే అక్కడ
ఆ
చాలా బాగుంటదండి
ఊ తిర్ణాలలో ఎక్సిిబిషన్ కెళ్లార ఎప్పుడైనా
అయితే ఏమంటుందండి
ఆ ఎక్జిబిషన్కి వెళ్లార
ఎగ్జిబిషన్లకి ఏమి వెళ్ళలేదండి అది ఒక్కటి చూడ్డానికి వెళ్ళాము అక్కడ అంత అడవి ఉంటది అడవిలా మంచిగా కని అంటే అన్ని మంచిగా ఉంటయిండి అక్కడ అంటే వాతావరణం చూడ్డానికి కూడా చాలా బావుంటది
ఊ అదే ఏమని చె
ఇంకా అండి మీరు అయి అం అంటే అక్కడికి మేమందరం అందరం కుటుంబం అంతా వెళ్ళామండి ఆటో మాట్లాడుకొని, బిర్యానీ చేసి కొని అక్కడకి వెళ్ళ సరికి బిర్యానీ అంతా చల్లారిపోయింది
అవును ఎక్కడికైనా ఎ ళ్ళాలంటే బిర్యానీ చేసు తె బాగుండిది
ఆ
మనం ఇప్పుడు బీచ్ కి వెళ్ళాలన్నా అంటే బిర్యానీ చేసుకుని వెళ్తే బాగుండుద్ది
అవునండి అట్లాగ మేమ అందరం అనుకున్నాంమంట కుటుంబం అందరం అనుక ఉన్నమనాకు యాంన్ అంటే అందరం కలిసి వెళ్దాం అన్న అవును అనుకున్నాము ఆ ప్రాంతానికి పోయేసరికి సాయంత్రం అయిందండి మ్ చాలా అంటే చాలా జర్నీ టైమ్ ఎక్కువ అవుతుంది ఆ జర్నీనే ఎక్కువ వస్తాం
వా
అ ఆ అ ఎల్లి చూ చడానికి ఆటంతా తిరగడానికి లేదు అందరికి అమ్మ దేవుడా ఇంకెప్పుడు వస్తాదిరా నా అనుకున్నాం అంతలిగ వచ్చింది సాయంత్రం అఐద అయిందండి అది అది మూసేసిల డా ప్రదేశ్ సాయంత్రం మూడింటి వర నాలుగింటి వరకు అట్లే ఉంటాదట అది నువ్వెల్లెస్ సరికి దాన్ని మూసేసారు. మల్లి గా వండుకున్నం బిర్యానీ తీసుకెళ్ళింది, తిని వచ్చేసినా.
మాట అయిన ఫారెస్ట్ ఏరియాస్ నైట్ బ నైట్ దాకా ఓపెన్ చేసి ఉండదు ఫోర్ ఫైవ్ ఆ టయానికె క్లోజ్ చేసేస్తారు అన్న
ఊ
ఆన్లైన్ రిజర్వు
మరీ
ఉమ్ సరే మరి